ఆ తిన్నావా రా
ఆ తిన్నాక్క
ఏం చేస్తున్నావు
బఠాణీలు తింటన్న
ఎక్కడివి
ఇంట్లో ఉన్నాయి
ఉహూ కాదు వాటర్ మిలన్స్ అమ్ముతారా ఉన్నాయా ఇప్పుడు
ఇంట్లో లెవ్ మా ఆబ్బా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి
ఇంచేపు మాట్లాడినం గా ఆహా
ఇడిదిట్లే మా అబ్బ ఇంటికి కాడా నే ఉన్నాయి అన్నే ఉన్నాయి అన్న నుంచి తీసుకొని పోయి అన్నే అమ్ముతాను
ఉహు
ఆ
కాల్ కట్ కంగనే వన్ంచి ఫైవ్ వరకు ఇట్లా వస్తాయి రేటింగ్
ఎంటాలు
వామ్మో ఎండలు ఎందుకు కొట్టర్లేవరా అంటే ఈ తక్కువ ఉహు
ఎట్లా కొట్టింది
అవును గోరంగ కొట్టింది అసలు
అప్పుడు మా అమ్మ కుండలు అమ్మితే కుండలు పోయినాయి మా నాన్న అమ్మితే మ నా అక్కడ కూడా పోయినాయి గానీ అప్పుడు వేరేటోల్లు వాటర్ మిలన్ కూడా పోయినాయి. ఇప్పుడు కుండలు పోతలేవ్ వాటర్ మిలన్ పోతలేవ్
ఇది ఫస్ట్ టైమ్ కదా మీరు వాటర్ మిలన్ అమ్మడం
అవును
ఎందుకు అసలు ఆ తాట్ ఎందుకు వచ్చిందరా అంటే ఎక్కువ పోతాయనా
కాదు కాదు రంజన్లు మా మామయ్య వేస్తా వేస్తా అన్నాడు ఆ ముప్పై ఐదు ఏమో వచ్చిండు మా అమ్మోల్లు పైసలిచ్చురు ముందు రంజన్లు
అంటే
కుండలు వాటర్
ఆ ఆ
ఆ అవి మా మా మా మామయ్య మా అమ్మళ్ళు పైసలు ఇచ్చ్ర చేసియమని ముప్పై ఐదు కుండలు ఏమో చేసిండు వేసినంక ఏమంటారు దాన్ని అన్ని చేత్తరుగాద చేసినాక వాళ్ళని వాటిని కాల్తారుగా ఆ వామ అనేది కూలింది
అయ్యో
ఆ ఎంభై వేళ సర్కంతలనే అయిపో
పైవేలు
మా మాక్ కూను మా పిన్నికి ఇంకొకరికి ముగ్గురికి కలిపి వేయాలి ఆ సరికి అయితే అలా కూలి వామ అంతా కూలింది కూలితే మంట పెట్టేటప్పుడు కూలిందంట
ఆ
కూల్తే ఇగ మా అమ్మోళ్ళు ఇట్ల పోయి పొద్దుందాక వాటికి కి అంత పట్టా ఇట్లన్న వేసినా ని సట్టుగాాల మొత్తం నల్లగా కాలిపోయినాయంట ఇంకా దాంట్ ఇట్ల లాస్ వచ్చింది ఎవరిని ఏమన్నా ఎవ్వరు చేయలేదు అయిపోయినా అయిపోయినాయి అంటే ఇంకేం చేయాల తెలోక చేసుకున్నాము
ఆ
మా మావయనమే నెక్స్ట్ మంత్ ల ఏత్త అన్నాడట ఇగ ఇ నెక్స్ట్ మంత అయితే ఏత్తలే ఎవరికనన్నా దొరుకుతు తీసుకో అన్నాడట సరే ఇగ ఖాళీగా ఉండుడు ఎందుకని
ఇగిట్లా వాటర్ ఇట్లా జ్యూస్ కూడా చేసి మంచి పెట్టొచ్చు కదరా
మా అమ్మ బత్తయి జూస్ చేత్తది
ఆ
ఉంది ఇంట్లో మిషన్
ఆ బత్తాయి జ్యూస్ అదే ఇది ఇది వాటర్ మిలన్ కూడా చెయ్యొచ్చు కదా
తాగరు ఎక్కువ
అంతే
బతాయి అంటే ఇప్పుడు ఏమంటారు వాటిని వర్షాకాలం ఇట్లా వచ్చేటప్పుడు దోమలు ఎక్కువ లేస్తాయి చూడు
మ్మ్
ఈగల్ దోమలు గిట్ల వాళ్తే అప్పుడు జ్వరాలు వత్తాయిగా
ఆ ఆ
ఆ టైంలలో బత్తాయి చూసి తాగుతురు ఇప్పుడు మా అమ్మ కాని మూడేళ్ళు అయితుంది వాటికి ఎక్కువ రేట్ ఉందని అవి తీసుకు తీసుకొచ్చి చేత్తలేదు
మ్మ్
కుండలే అమ్ముతారు ఆ అడ్డ పోతదని కుండలే అమ్ముతారు
నిందు తదలి ఆ అంటే అడ్డాలు కూడా పోతాయారా నీ సన్ దిళ్పి దిళ్పి దిళ్ ఇదం
అంటే పోవడం అంటే ఒకరు ఏమంటారు, అది నాన్ వెజ్ కొత్త మార్కెట్ దగ్గర కదా ఒకరోన్ ముడు ఒక వన్ మంత్ టూ మంత్ దాకా పెట్టకపోతే, వేరేటోలోచ్చి పెట్టుకుంటారు అట్లా
ఓహో
ఆ మార్కెట్ స్టార్ట్ కాక ముందు పెట్టింది మా అమ్మ అందుకోసమే ఇగ ఏం కృసింగ్ అక్కనే ఉంటారు, ఆ మార్కెట్ ఓపెన్ అయితే మంచిగుంటదని అన్నే ఉంటరు ఎప్పటికి, అడ బేరమయినా కాకున్నా ఇంగ పోవాలి పండగ పండగకి మళ్ళా మున్సిపాలిటీ వాళ్ళకి మనీ గిట్లా ఇస్తరు
మ్మ్
ఫైవ్ హండ్రెడు, ఆ
ఒక్కటి వాటర్ మిలన్
కేజీ లెక్క అక్క
ఓహో
కేజీ ముప్పై సేమే మనవుల్లగూడ వత్తన్నయ్ గా ముప్పై, నాలుగు కిలోలు ఐదు కిలోలు వరకు ఉన్నాయంట అక్క చూసింది మా అక్క అవి లోడ్ దింపడానికి పోయిందంట
ఆహా
మొన్న పోయింది అయితే, అప్పుడు చూసింది
మమ్మా అవి బోస్ మమ్మా వాటర్మిలన్ బోస్ తీసుకోక ముందుకే మాకు తీసుకొచ్చింది ఐదు కిలోల వాటర్ మిలాన్ తీసుకొచ్చింది
ఆహా ఫిక్స్డ్ వచ్చిందా మరి అమ్మాయి
ఆ
ఆ అమ్మాయి వచ్చిందారా
రాలే ఇం ఇంకా, నవ్వుతానవ్ ఎందుకు
వీళ్ళు అంటే ఇక్కడ, చెప్ చెప్తలేరా తర్వాతకి
ఆ ఇంకా రాలే అమ్మాయి
ఉ హ్
ఆ
అేమ్ అప్పుడే స్కూల్ అయిపోయిందట్టుంది అయి అయిపోయింది ఇక స్కూల్ వత్తడు
హ భలే జోకులేతడు శ్రావణ్
ఆ
ఇక్కడ మా ఇంటి పక్కన ఒక అమ్మమ్మ ఉంటది అమ్మమ్మ పేరు శ్రావణ్ ఏమో చ్చి పండుగాడేమో పెట్టిండు ఏం పేరు ఏమో పేరు పెట్టిండు బలేగ పిలు అక్కడ ఆ ఊరిగిపోతే ఆ మా ఇంటి కాడికొచ్చి గద్దె మీద కూచొని ఒకటే కూక ఎమంటరు
ఎవరు బక్క ఆమెనా
ఆ ఆ ఆఅ
ఓ ఒక్కతే ఉంటది
ఆ
హ
అవున అవునా పేరు పెట్టి పేరు పెట్టిని మంచిగా పెడతారు
ఏంటిది టీవీయనా
కాదు ఏదో పేరు పెట్టి పిలుతరు మంచిగ
ఉ
మస్త్ జోకులు ఎత్తడు
ఆ తిన్నంరా మీరు మధ్యాహ్నమా ఇంకా తినలే మధ్యాహ్నం పొద్దుటిదే మధ్యాహ్నం తిన్నాం మేము లెవెన్ అయింది తినేసరికి మీరు
యాడ తినమ్ మేము కూడ పొదుటిలే మధ్యాహ్నం లేదు తినం
హ అ
ఈసారి బిరకాయ
అవునా పైనా అన్నదానం కూడా పెట్ట రండి
అవును అంట అన్నదానం కూడా ఆ ఆ అన్నదానం డ్యాన్స్ లంట వినాయకుడు ఎవర్ ఆ టైలర్ అ మిషన్ కట్టే అక్కవాలంట వినాయకుడి తాత
ఓ అమ్మో దేనికో ఓ హో దట్ దొరకు ఇన్స్ అదిొరికినా అందుక ఆ హా
ఆ అన్నదానం ఈ బిల్డింగ్ ఓళ్ళంటా
బిల్డింగ్ ఒళ్ళు కొత్త బిల్డింగ్ ఒళ్ళ
క కాదు పక్కన ఉన్నదిస్లు బిల్డింగ్
చిన్నంతస్తుల బిల్డింగ్ ఆ
ఆ ఆ
మిషన్ గుట్టేటోళ్ళు ఇంటి ముందా
కాదు కాదు ఇక్కడ కొత్త బిల్డింగ్ పడ్డదా పుట్టి పిల్ల వల్ల
ఓకే ఓకే ఆ ఆ
ఆ బిల్డింగ్ పక్కన రెండు అంతస్తుల బిల్డింగ్ లేదు
దూరూళ్ళ
ఆ ఆ వాళ్ళు అన్నదానం
ఆగస్ట్ ల కదరా
ఆ ఆ
హ
చూడాలే మంచిిన వినాయ ప పెడతాను అన్ని చెప్తారు కాగానీ ఏమంటారు కావాలి మాత్రం ఎవ్వరు ఉండరు
కావలిికి కూడా ఒకరిరు నుంచుకో ఇప్పుడు పది మంది కలిసి పెట్టినప్పుడు మా అంటే తొమ్మిది రోజులు కదరా తొమ్మిది రోజులు పది మంది ఒక్కొక్కరున్న ఆ సరే తొమ్మిది మంది వాళ్ళళుండకున్నా కగాని రోజు ఒకరున్న చాలు
ఉ అదే నేను అనేది తొమ్మిది రోజులకు ఒక్కొక్కరు
ఆ వాళ్ళే ఉండాలని కూడా ఏం లేదు కదా వాళ్ళ ఇంటి ఓళ్ళని పెట్టుకున్నా సరిపోయిద్ది
ఆ చాలు
ఈ పక్క పర్టికులర్ గా నువ్వే ఉండాలంటే ఎందుకు ఉండ ఉ
వామ్మో ఏం చెప్తారు తెలుసా వీళ్ళు ఈగో ఉండుండురు అన్నా ఉ ఉండు రండు అంటారు కనీసం ఒక్కరు కూడా వచ్చి మరి పిల్లి పూరగాళ్ళు ఉన్నారు మర ఏం చెస్తారు ఏంద అనేది వచ్చి చూడరు కోతులు వచ్చినా కొట్టాలే కావాలి అడ కోతుద కరిసిన మనక్స సంబంధం లేదు అవును
నై మీ ఆయనే అమ్మ ఆ కొ కొత్త బిల్డింగ్ ఎత్తాండుగా డాబాలు ఎత్తాండుగా మరి నెరి ఆయన అయితే
సహ
పోయిన సారి ఉన్నా గాని తిట్టుకుంటా పోయిండ్రు
అవును అప్పుటిపోలేక మస్త్ రెండు పెట్టుకున్నవేంటి
ఆ
బాగాలొల్లి పెట్టుకుంది
హ్మ్
కొబ్బరి చె క్కల లో ఒక వేరు లడ్డూలు దొకవేరు అనేది దానికి ఆయనకి అది అస్సలు పడదే పడదు.
నా లడ్డు ఇప్పటికిప్పుడే మాయమై